హలో ఆ ఈోడతావా అండి బాగాండి మీ బాగానండి ఆ బాగానా అండి ఎంతవండి తన్నవండి అప్పుడ
స్తున్నారంండి మరి ఇంకా ఏం పక వెళ్తున్నారు
ఏమి లే అండి ఇద్ద బండి ఎద్ద క తీసేవాలండి శ్రంకర్వి
ఆ
ఏం కదండి తిన్న మే అన్నాం
మీదండి ఎ అడ చేరదక్క
ఏం కురండి
ఆ పున్న
ఇంకేం చేస్తా అండి
ఏం లే ఇంట్లో పనిేస్తున్నాండి ఇల్ంత స్ర్దిట్ను
ఇంకా పాయ పల్లన్న చేస
ఇం కాలేదండి
హ ఇంకా ఇంకా అపో పని వచ్చ అయా ర
ఏమయి నాదే మాట్లాడద్ నేను సందసిి
చెప్పనడి చేసా మాడతానున్నైద గుంజక పోతాను చా చందా ఆడ్నే నావ ఐదు రండి ఉ
ఇకేంట అండి మరి విశేషాలు ఏ అంటే
ఏనాండి
వ చేసి రాడి
ఆ ఇద్ద కట్టేసి రజ మే పత్తండి ఇంకా మీద్దాం కట్టే ఎలాండి
అట్టే లేదండి ఇంకా
ఇ ఎప్ప కట్టతాడా
ఏమో అండి తెల్వదు మా బ్రదరు మా తమ్ముడు ఉన్నాడు కప్పేస్తాడు కావచ్చు మరి
అవునా అండి
ఓ
అేమ్ మళ పని పోళండి ఎాల
అర్ధం కాలేదండి
అమ్మళ పని పోాలి ఎలా
పో
లేద
జరిగేనే ఉన్నారంండి తనిఖ వెళ్ళలేవు తర్వాత
ఆ
త్త తె మామ నిన్నజమెంట్ అ ఇ టెన్త్ కావచ్చ అండి ఈ రోజు సాయంత్రం వరకు పని కటయలే